హే అండి బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నా మని తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
రీసెంట్గా ఏమన్నా మూవీస్ వాచ్ చేస్తారా
రీసెంట్గా అంటే ఏం చూడలేదండి కొత్త మూవీస్ మీరు చూసారా
అ అంటే కొత్తమూ జూలే స్వగ్ నువ్వు చూసారా
బ ఎవరండి హీరో
స్ హీరో వచ్చే సీన్ తిను ఆ
షూ లేద అనుకుంటా అండి లైక్ ఎక్కడ్నో విన్నా మూవీ బట్ మూవీ నేమ్ నార్మల్ గా లైక్ రీల్షలో విన్నట్టున్నా కాగానీ చూడలేదు మూవీ
శ్రీ విష్ణు
షూర్ లేదండి మూవీ నేను
బాగుంటదంట
చూడాలి
ఫ్యామిలీ బాగుంటదండి
అవునా
ఉ చాలా అండి చాలు వాడి మూవీస్ అని కామెడీ ఉంటాయి అనుకోండి బాగా
అ
ఏంటండీ
ఈ మధ్య ఆ మూవీ సేమ్ చూడ లేదు చూడాలి చూసి ఎలా ఉందొ వాళ్ళకి మధ్య రీసెంట్గా అంట నేను అసలు మూవీసేచూడలేదు
ఆ హలో
మీరు ఈ మధ్య ఎమన్నా కొత్తగా ఏమన్నా వంటకాలు ట్రై చేశారా అండి
లేదండి మీరేమన్నా ట్రై చేసారా
ఏం ట్రై చేశారండి
హలో
కొంచెం రెసిపీ చెప్తారా ఎలా చేసారో అని
అంటే నేనేం ట్రై చేయలేదు అని చెప్పాను మీరు రెసిపీ అడుగుతున్నారు నేను చెప్పేది మీకు వినిపిస్తుందా
హలో
నేను చెప్పేది వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి హలో వినిపిస్తుందా నా వాయిస్ మీకు
ఏమైందండి మీ వాయిస్ స్లో అయిపోయింది
అవునా ఇప్పుడు ఓకేనా నా వాయిస్ మరి
అంటే ఆ
ఒక వన్ సెకండ్ అండి ఇందాక నేను
ఓకేనా
సిగ్నల్ ప్రాబ్లమ్ అంటుంటావు ఇప్పుడు ఓకేనా అండి
ఓకే అండి చెప్పు
చెప్పండి
అది మీరు మజా మీకు మెహందీ ఏయడం వచ్చా అండి
లే రాదు నాకు
లేదండి ఒకసారి ట్రై చేసాను ఆ కోన్ పట్టుకోవడం రాదు అసలు ఎప్పుడు వేయలేదు గో గోరింటాకు అయితే పెట్టుకుంటాను కాని కోన్ అయితే రాదండి
అవునా నాకు కూడ రాదండి లైక్ లైక్ చెయ్యి వనుకుద్ది ఎవరికన్న పెట్టాలంటే సో ఎక్కువ ట్రై చేయలేదు నేను ఇప్పుడెవరికి పెట్టడం నాకు నేనంటే పెట్టుకోగలుగుతా
హ
పెట్
రెస్ట్ అంటేనే ఇవాళే ట్రై చేశానండి చికెన్ కర్రీ
ఏం రెసిపీ ట్రై చేసారు
ఏం రెసిపీస్ ట్రై చేశారు
అది చికెన్ చికెన్ గ్రేవి ట్రై చేసానండి డిఫరెంట్గా ఉంటదనేసి
అవునా
ఉమ్
ఇలానే బాగుందా
ఓకే అన్నరు మావోళ్ళు ఏమో ఇంక అది
ఆహా
వాళ్ళే ట్రై చేసారు నేను చూడలేదండి
ఓకే
ఉ
ఎటన్న రెస్టారెంట్స్ గానీ ఎటన్న బయటికెళ్లారా ఈ మధ్య
ఎక్కడికి వెళ్ళలేదండి ఇంటి దగ్గరే ఉంటున్నాను లాస్ట్ రెస్టారెంట్ పోయింది అరేబియన్ మండి అండి అంతే ఇంకా మళ్ళీ వెళ్లలేదు
అవునా
ఉ మీరెటయినా ఎళ్ళారా
నేను ఎటెళ్ళలేదండి
ఆ
ఇంకేంటండి లైక్ ఏమన్న ఈ మధ్య ఫుట్ వేర్ లాంటి ఏవన్నా లైక్ షాపింగ్ చేసారా చెప్పలు చూసుకోవడంలో
లేదండి ఫుట్ వేర్ చేయలేదు చెయాలి ఇంకో టూ మంత్స్ అయితే నాకు ఆ చేస్తది లేవు ఫుట్ వేర్
ఉహు
మీరేమన్న ట్రై చేసారా అ
ఇంకేంటండి మరి సంగతులు
ఆ చెప్పండి
డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారు మరి
ఆఫ్టర్నూన్ చేసిన చికనే ఉందండి
అవునా
ఉ
ఓకే మీ ఫేవరెట్ చికెనేనా అండి
లేదండి మత్త నా ఫేవరెట్
ఈ మటన్లో అంటే మటన్ సూప్ ఇష్టమా మటన్ పాయా ఇష్టమా లేకపోతే ఏం తింటారు మటన్లో
మటన్ లో ఎక్కువ నేన్ తినేది మటన్ ఫ్రై అండి మా ఆయన బాగా చేస్తరు మటన్ బిర్యానీ మసాల
అవును
హ
మీ ఫేవరెట్ కలర్ ఏంటండి
కలర్ వచ్చేసి బ్లాక్ అండి
ఎందుకండి బ్లాక్
మీ ఫేవరెట్
నాకు మెరూన్ ఇష్టం అండి
ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండీ
నా ఫేవరెట్ డిష్ వచ్చేసి బిర్యానీ విత్ చికెన్ సూప్ బాగుంటది అలానే శషవర్మాంట చాలా ఇష్టం మీకు ఎక్కువ ఏది ఇష్టామండి
నాకు ఎక్కువ ఫ్రాంకీస్ తెలుసా అండి
అవునండి మా డాడీ చాలా బాగా తింటడు
నా ఫేవరెట్ అండి అది ఫ్రాన్కిష్ బాగా చేస్తరా ఇక్కడ
ఓ
ఒకే అండి ఉంటా మరి బాయ్
బాయ్